హలో
హలో హాయ్
హాయ్ ఏం చేస్తున్నావు
నువ్వేం చేస్తున్నావ్ మాకు చాలా వర్షం వస్తుంది ఇక్కడ వెదర్ చాలా కూల్ గా ఉంది తెలుసా మీకు ఎలా ఉంది అక్కడ
మాకు నైట్ మూడిటి నుండి అంటే మార్నింగ్ మూడిటి నుండి ఘోరం వస్తుందండి పిడుగులు ఉరుములతో కూడిన వర్షము అమ్మ మాకు ఇంకా ఇల్లు కురుస్తుంది ఇల్లు మొత్తం కురిసింది
అవునా అండి
అవును
మా కూడా చాలాక్కువ ఆ సరే
వాయిస్ వినిపిస్తుందండి
ఏం వాయిసు ఇనిపిస్తుందండి మా బాబు చిన్న బాబు అండి
అవునా కొంచెం పక్కకి రండి
ఓకే అండి ఏం చేస్తున్నారు మీరు
ఇప్పుడే తిన్నము తిన్నారా మీరు
హా తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏం కర్రీ
ఆ కానీ సేమ్ చెప్ పదండి ఓకేనా
మాది చిక్కుడుగాయా
ఓకే మాది సేం పించండి
మరి చెప్పద్దన్నార అయితే
ఆహా అన్ని మంచి చూశు ఎందుకు కానీ
ఆ హా మేము ఊరు హు
ఆ
నేను ప్ బీరకాయా
అయితే మ్మ్
బీరకాయ చిక్కుడుగాయ చేసానండి
మ్మ్ ఓకే చేస్తున్నారండి రేపు ఏంటిది ఫెస్ తెలుసా ఫెస్టివల్ ఉగాది మనం ఏం చేసుకుంటం రేపు ఉగాది పచ్చడి చేసుకుంటాం
అవును మీ వైపు ఎట్ల చేసుకుంటారు
చాలా బాగా చేసుకున్నం మార్నింగ్ ఏ బ్రహ్మహూర్తంలో వేసి ట ఆ అబ్బెంగ స్నానం చేసు కోవళి ఆయిల్ రస్కోవాలి మంచిగ ఉగాది పచ్చ ఆశీర్వాదం తీసుకొని ఉగాది పచ్చడి చేసుకొని తింటాము బొబ్బట్లు చేసుకుంటాము
మేమయితే మొన్నటి నుండే వర్క్స్ అన్ని స్టార్ట్ చేసినం ఇల్లు దులపడం అట్ల అయితే రేపు బ్రహ్మముర్ త్రం లో అట్లా మ మమ్మీ అయితే మమ్మల్ని త్రీ థర్టీకిి లేపెస్తది
యా
అవునండి
ఓకే
త్రీ థర్టీకి లేపి ఇచ్చినంక నువ్వుల నూనె మేము ఆయిల్ రాసుకుంటాము దాని తర్వాత మ మనం స్నానం చేస్తే అసలు ఉగాదికి బ్యంగాస్నానం చేస్తే చాలా మంచి ఇదన్న మాట
అవునండి అందరు అలాగే చేస్తారు దాదాపు తెలిసిన వాళ్ళందరూ తెలియని వాళ్లమాత్రం చేయకపోవచ్చు
అవునండి అదే ఇప్ ఇప్పుడు స్నానం అభ్యంగ స్నానం అయిపోయాక నెక్స్ట్ ఇంకా గుడికిెల్లి పంచంగ శ్రావణం ఎట్లా ఉంది ఈ ఇయర్ మొత్తం అని తెలుసుకుంటాం
అవునండి ఇంకేదస్తె మీ రిలేటివ్స్ ఏమన్నాస్తా స్తర ఎవరన్నా
ఆ వస్తారండి మా అక్క వాళ్ళు మ్యారేడ్ అయిపోయినాయి ఇద్దరు అక్క వాళ్ళు అస్తరు ఇక వాళ్ళ బాబు అస్తాడు అల్లరఅల్లరీ చేస్తారండి ఇగ ఇళ్లు ఉన్న కాడ ఉండదు ఇన్ని రోజులు నార్మల్ గా ఇగ అట్లా సైలెంట్ ఉంటది అనుకోండి కాని ఇగచ్చినంక హ్యాపీనే ఉంటది గాని మొత్తం చిందర వందర చేస్తా ఉంటరు కనిగా అస్తె తే ఇగ కొంచెం మంచిగా అనిపిస్తది అన్నట్టు
మీ వైప్ ల ఎట్లా ఫీల్ అయితరండి అ బ్బా ఎందుకు అచ్చిర్రా బాబు అని ఫీల్ అయితర మ్మా అచ్చిండు అని చాల రోజులకచ్చి అని సంతో
చాల్ రోజులకు వచ్చిరని సంతోష పడు తమ్ము అంటే స్టార్టింగ్ కొండ్రో రోజులు తర్వా తి గా పిచ్చిలే త్తరడిగ
ఎవరండి వాళ్ళ బావలా వాళ్ళ అక్కయ్యలా
అక్క ఫస్ట్ తర్వాత ఇక ఈ బాబు ఇదే చిన్న పిల్లలు ఎట్లా చేస్తరండి ఇగ వాళ్ళకి ఏమైన్నా ఇచ్చే వరకు దోస్తు అంటారు దాని తర్వాత కటిఫ్ అంటరు ఇగ వాళ్ళ తో వాళ ఆయన అ బా బు ని మేమందరం ఇంక రేపు స్నానం చేసి గుడికిెళ్ళాలే ఆ ఉంటది కదా ఎట్లాయితుదో అనే అను కుంటున్నా టెంపుల్ కెళ్ళే దారులు అది అంటాడు ఇదంటాడు అది కొని అంటాడు ఇక చూడాలి కానీ బాబు అన్ని చదువుతాదండి హనుమన్ చాలీసా కూడా చదువుతాడు ఆయనకి టూ ఇయర్స్
అవునా టూ ఇయర్స్ కే చదువుతాడా గ్రేటే మరి టూ ఇయర్స్ కి అప్పుడే మాటలు వస్తా ఉంటాయి అండి టూ ఇయర్స్ కి అప్పుడే చదివేసారు మేబి త్రీ ఆర్ ఫోర్ అయినా ఉంటాయి
రావేంటి సౌండ్ వస్తుంది
ఆ అవునండి ఆ ఏడుస్తారండి మళ్ళా ఏమనా డిస్టర్బ్ చేస్తే మళ్ళా ఆయనకే అర్థం కాదు
ఆహో అదే బాబు వాయిస్ వినిపిస్తుంది అయితే
మొత్తం వినిపిస్తుందా అండి నా వాయిస్ వినిపించడం లేదా
మీ వాయిస్ ఓకే అండి కానీ వెనక బ్యాగ్ గ్రౌండ్ లో బాబు వాయిస్ వస్తది ఆ ఏం చేస్తున్నారు మరి ఇంకా హలో ఏం చేస్తున్నారు
ఆ ఏమి లేదండి నార్మల్
ఇది వస్తది అవునా ఇప్పుడు పంచ కట్టుకునే వాళ్ళు ఆన్ అవుతుందా మీకు
అలా ఏం లేదండి
ఆ మా బాబు వైపు మా మా వైపు పిల్లలకి పంచ అట్లా కట్టిస్తామండి ఉమ్ చిన్న పిల్లలు ఇంకా మా వైపు అబ్బాయి అందరూ
ఆ
పంచలు కట్టుకుంటారు మేము చీరలు కట్టుకుంటాం లాంగా ఓని చాలా సాంప్రదాయబద్దంగా ఉంటామండి ఉగాది పచ్చల ఎలా చేసుకుంటారో అందులో కారం వేస్తారా మీరు
ఆ వేస్తామండి యాక్చువల్లీ కారం వేయ్యద్దంట అది మన ఇం చ్చా కాదు మిరియాలు వేయాలి యాక్చువల్లీ కానీ మనం విదేశాల నుంచి నేర్చుకున్నాం కదా కారం తినడం పచ్చిమిర్చి యాక్చువల్లీ అవి తినొద్దు
అవునా
మీ వాయిస్ వస్తుందండి మీది
ఆ ఒక్క నిమిషం అండి మా అక్క వాళ్ళ బాబు వచ్చారు అందుకే రేపు ఫెస్ట్ అని చెప్పాను కదా ఎందుకు మన మిరియాలు వేస్తే మరి కారం మేక
ఫస్ట్ కారం కి బదులు మిరియాలు వేస్తుండే అంట అప్పట్ కానీ మన విదేశీలు వచ్చి మనకు సోపు ఆ పౌడర్లు అన్ని నేర్పించిండు కదండి. మాకు మొత్తం అన్ని దోచుకుపోయిండ్రు మనవి
అవునవును ఉ ఉ
అలాగే మనయి మనం కొత్తోజ వాటికి అలవాటు పడతాం కదా. అదే అలవాటు అయిపోతది. మనకు మన సండే నాన్ వెజ్ తిన తినడం తిన అసలు తినే వాళ్ళు గాదు అసలు కలచమని నేపించి వాళ్ళ ఏమో మంచి గుడికిళ్తారు సండే వాళ్ళ క్రిస్టియన్స్ కదా మనం వెళ్తామని నాన్ వెజ్ తినమని సల్లేని కూడా వెళ్ళాం మనం.
ఓ మన ఒకటి నేను నిన్ననే చదివాను. ఎట్లా అని చెప్తే గరుడ పురాణం ప్రకారం అంటా ఆ ఇప్పుడు కొందరు ఏవో ఉంటరు. ఎట్లా నాన్ వెజ్ తినే వాళ్ళు ఏమని చెప్తారంటే, ఆ మనం నాన్ వెజ్ తింటే వాళ్ళకి అట్లా అయితయి. జంతువులు బాధపడతారు అంటరు. మొక్కల్లో కూడా ప్రాణం ఉంటది కదా. మొక్కల్ని కట్ జేయలి అట్ట చేయడం. అది కూడా పాపమే కదా అంటారు. అయితే నేను ఏం జూసినా అంటే మొక్కల్లో కూడా ప్రాణం ఉంటది కాని, చాలా తక్కువ. మొక్కల కన్నా పురుగులకి ఎక్కువ ఉంటది. పురుగుల కన్నా పక్షులకు ఎక్కువ కుంట పక్షులకు అంత జంతువులకు దాని తర్వాత మనుషులకు అయితే మొక్కల్లో కట్ చేసిన కొద్దీ ఆ చెట్టు కాండం పూ అనేటివి వస్తా ఉంటయ్ కానీ మనిషి జంతువు రై కాళ్ళు నరికేసినా కొద్ది రావాలండి
ఆ అట్టనే వస్తాది వాళ్ళు కప్ మురుగు వాసన వత్తది. చెట్లను నరికేసి చెట్టు ఒకవేళ మట్టి కింద పెడితే, దానికి చిగురోచ్చి పువ్వు వస్తది. కాయలు కాస్తాయి. అదే జంతులు కోశి బెడతే వా వాసన వాసన వత్తది పురుగులు పడ
మళ్ళ నరకం లో ఎల్లినంక మనకు కూడా అదే దుస్థితి కలుగుతది
ఉమ్
నరకంలోకి వెళ్ళినంక అదే దుస్థితి మనకు కూడా వస్తది అంటున్నా మామ్ మన మేమో వాళ్ళకి పాటిస్తున్నాం వాళ్ళేగా మనలాగా అయితున్నరు
అవునండి నేర్పించి పోయండి. ఇక ఏం చేస్తాం అలవాటు పడ్డ జీవితాలు ఆ సండే వస్తది. ఒక వైబ్ తిన్నాను ఇంకా తినాలి తినాలి బ్లాక్ కలర్ కొత్తిమీర మళ్ళీ యాదితెస్తే ఆది ఒకో
బ్లాక్ కలరా
బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ కవర్లో నాన్ వెజ్ అదొక ఇట్లాన్నమాట కొత్మీరు తీసుకోస్తా సండే సండే
అవును
అలా అంటే తీసుకొస్తారా మా డాడీ తీసుకు తీసుకొస్తున్నావ్ నాన్ వెజ్ అని అట్లా
ఫీలింగ్ వస్తదా
ఆ
ఉహు మాకట్ల ఏం అది కూడా కరెక్టే కావచ్చు కాని ఇంకా అది తినద్దండి
ఉ మానేయ్ అండి మరీ ప్యూర్ వేజ్ వెజిటేరియన్ ఇపొండి నీ పనైపొద్ది
అయిపోతాము అందులో ఏముంది కాని ఇక తినకుండ ఉండలేము అన్నట్టు
లెవ్ కోతలుకోస్తారు
ఇట్లా అయితే తినబుద్దయితది ఇట్లయితే తినొద్దు అనిపిస్తుందిండి ఇంకా తినే తినేమి చాలా ఉన్నాయి కేఎఫ్సి ఇంకా ఏమో ఇది తినలేదు నేను
ఉ నైటు అవన్నీ తినద్దు మనమే ప్రిపేర్ చేస్
ఆ టేస్ట్ చూడాలనే ఉంటది కదండి
ఊ కానీ వాళ్ళు డైలీ మనం చేసి తీసుకురారు కదా ఎప్పుడో ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళా అన్ని మైక్రోవేవ్ పెట్టేసి వేడి చేసి ఇచ్చేస్తా తరు ప్రాష్ వే అని ఎట్లా గుర్తిస్తారు మీరు
అదే ఫ్రెష్ ఇంట్లో చేసుకోవచ్చు కదా అంటున్నా మనం సిక్స్టీ ఫైవ్ చికెన్ సిక్స్టీ మొత్తం తినద్దేమో అని అంటున్నారేమో అని అనుకున్నాం
మీరు తినాలి అని చెప్పిండు కదా మళ్ళీ తినదు అంట
బ ఉ సరే అండి మరి ఉంటా అదే ఆ బాయ్